హలో హలో
మాయండి
ఎలా ఉన్నారండి
బాగున్నా మీర మీరండీ
నేను బానే ఉన్నానండి మీరెలా ఉన్నారు
బావున్నామండీ
ఇంకేంటండి వంటైప్
వంట
సారీ సారి మీరు చేయరా అండి వంట హలో హలో
హలో
ఆ ఇంకేంటండి చెప్పండి మీకు ఏ ఫెస్టివల్ ఇస్తామండి రేపు ఉగాది ఉంది కదా
ఉగాదంటే ఇష్టమండ్
ఉగాదికి ఏమి స్పెషల్స్ చేస్తారండి మీ ఇంట్లో
ఉగాది పచ్చడి చేస్తారండి
ఆ ఇంకెలా సెలబ్రేట్ చేసుకుంటారండి
అందరం గ్యాదర్ అవి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మాట్లాడుకుంటాం అండి
ఓకే ఇంకేం ఫెస్టివల్స్ ఇష్టమండి అదెలా సెలబ్రేట్ చేసుకుంటారు
సంక్రాంతి కోడి పందాలు గుండంటవు చాలామంది అయన్నీ మా మా ఏరియాలో స్పెషలండి కోడి పందాలు మీదే ఏరియా అండి
అది చెప్పకూడదండి ఇందులో
ఉహూ సరే
ఓకే ఇంకేంటండి
హలో
హలో
చెప్పండి మీ మీరేం సెలబ్రేషన్ మీ పండుగలు ఏంటనీ అ హలో చెప్పలా